హలో
హలో
హలో
ఎస్ ఎలా ఉన్నావు
ఆ బాగున్నాను ఎలా ఉన్నావు
ఎక్కడన్నావు
ఇడే ఇంట్లో ఉన్న
అవును నువ్వు అంతకు ముందు క్రికెట్ లో ఇది కోచ్ తెలిసినవాళ్ళు జాయిన్ అవమని
అవునా
ఉహు
చేరమను
ఎలా ఉంటుంది ఏమేమి అంటే బాగుంటుందా స్టేడియంకి కోచింగ్ అటనే కోచ్ గూడ మ్
అకాడమీనా ఆ బాగుంటుంది
దన్ ప్రాసెస్ ఏంటి చెప్పు
ప్రాసెస్ ఆ
మ్
ఫస్ట్ ఫల్ వా అంటే నువ్వు చేర్పియాలనుకున్న వ్యక్తికి బేసిక్ వారీగా నేర్పిస్తారు అంటే స్టార్టింగ్ బ్యాట్ ఎలా పట్టు కోవడం ఫీల్డింగ్ ఎట్లా పట్టుకు ఫీల్డింగ్ ఎలా చేయడం కిర్ కెట్ ఎలా అంటే ఎలా ఆడాలి క్రికెట్ అలా చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంకా జాయిన్ కాగా ముందే అలా ముందుగా మ్ క్లాసెస్ ఉంటాయి అలానే క్లాసెస్ కూడ ఉంటాయి
ఉహు
మ్ ఎంది ఎంత ఏజ్ ఉంటఅదా ఏజ్ ఏంటుంత్ ఎంత ఉంటుఉందొ అబ్బాయికి
ఆ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ స్టాండర్డ్ ఇప్పుడు
మ్ సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ ఉంటాయి అంటరా ఉంటాయా
మ్ హ్ కాదు కాదు ఫిఫ్త్ స్టాండర్డ్ అంటే టెన్ ఇయర్స్ ఉంటాయి
అవును గదా మ్ వస్తుఉందిలే బాగా నేర్చుకొవచ్చు నే చే చెర్ పి
బావుంటుఉంది అంటవా
ఆ బావుంటాఅయి ఆఫ్పర్ చిర్చుకున్నై బానే ఉంటాయి వీక్లీ వీక్లీకి మ్యాచెస్ అని పెడ్ తారు ఒక టూ ఉంటాయి
ఉహు
మ్
ఎలా మరి ఏ ఎలాంటి ఆఫర్స్ చిట్స్ వాళ్ళు ఇస్తారా మనకే
ఫస్ట్ ఫర్ల్ గోడ అబ్బాయి బాగానే మంచిగా అండి ఇంట్రెస్ట్ ఉంద అంటే క్రికెట్ మీద నాలెడ్జ్ ఉంటే హైలే వల్ వెళ్ళొచ్చు నేషనల్ వైడ్ గు వెళ్ళొ వోచ్చు నేషనల్ స్టేట్ కూడ వెళ్ళొ వొచ్చు మంచిగ ఆడితే
మ్ హు
మంచిగా ఆడితే అంటే ఫస్ట్ ఆఫ్ ల్ మనం మనం బాగా నేర్చుకోవాలి క్రికెట్
కోల్ కోచ్ గూడా మనా క్వాలిఫై డేనా అయినా మంచి మంచ్
ఆ నాను రంజి ట్రోఫీ ఆయన అన్నా ఆడు లే ఈ ప్రెజెంట్ చేసినాడ మ్ ఉహు అండర్ నైన్టీన్ అని అన్నాడు
ఉహు
అన్నా నైన్టీన్ అన్నడు ఇప్పుడు ఇండియా కున్నా అన్నాడు కాని ఇప్పుడు ప్రస్తుతానికి కోద్ద్ కోచింగ్ తీసుకుంటు ఉన్నాడు మా పి మా అకాడమీలో అయితే పిల్లలు చాలా మంది ఉన్నారు
అవునా
ఒక హండ్రెడ్ మెంబర్స్ దాక ఉంటారు
చాలా బాగా నేర్పిస్తాఆడా
బాగా మంచిగా ఉంటు ఉంది సిషన్ వారిగా పొద్దున ఈవినింగ్ అపొద్దున సిక్స్ టూ ఎయిట్ వరకు ఉంటుఉంది సిస్టేను
ఉహు
నైట్ టు ఫైవ్ నుంచి నైన్ వరకు ఉంటఅది
ఆహా
మంచిగా చెప్తాఆడు స్కిల్స్ వాడు అబ్బాయి మంచిగా ఆడితే స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుఉంటాడు
అంతే చాలా మంచి కోచ్ అన్ మాట
అవును అవును చాలా మంచి కొచ్చు నేన్ చూస్తు ఉన్నా కదా నేను నేర్చు ఆయన దగ్గర కూడ నేన్ నేర్చుకుంటూ చేస్తున్నా కదా కోచింగు బాగా ఎక్స్పీరియన్స్ ప్లేయరు మంచిగా చెప్పిస్తాడు
నెట్ వర్క్ వాళ్ళక్ బాగా నేర్పిస్తాడా
ఆ ఫుట్ వర్కు అన్ని బాగుంటాయి
హ
ఏటు ఏట్ బావుంటాయ్
మ్మ్ ఎంత ఫీజ్ ఎంతుండచ్చు ఎంత తీసుకుంటరోళ్ళు
టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాడు
మంత్లీ ఊహు
మ్మ్
బెటరే మంచిది నార్మల్ ఫీజే
నార్మల్ ఫీజే బెనిఫిట్ ఏమంటే మనకి మ్యాచెస్ కూడా పెడతాడు అంటే వీక్లీ టూ టైమ్స్ ఏం పెడతాడు అంటే మనకి అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ రావాలని గ్రౌండ్ లోకెళ్ళి నేర్పిస్తా అంటే ఆడిపిస్తాడు పక్క అకాడమీ వాళ్ళు తో
మా ఈ పిచర్స్ గూడ బాగుంటాయా అని
బాగుంటాయి అంటే మ్యాతేస్తారు మ్యాట్ కిర్ మిద వాడాల మ్యాట్ ఉంటదిం
గ్రౌండ్ బావుంటుందా
ఆ మంచి గుంటుంది గ్రౌండ్
పెద్దోస
ఆ పెద్దగానే ఉంటుంది
ఊహు
ఆ పెద్దగా ఉంటుంది మంచిగా నేర్చుకోవచ్చు గూడా చాలా మంది పిల్లలున్నరు చాలా మంది సిటీ లో వాళ్ళున్నరు గదా టౌన్ లో వాళ్ళు చాలా మంది వచ్చి నేర్చుకుంట్నారు మంచిగుంటుంది అకాడమీ గూడ పెద్దదే
వునా
ఆ పెద్దది చాలా పెద్దది
ఊహు
మంచిగా దాంట్లో గూడా చాలా మంది డిస్టిక్ట్ స్టేట్ ఆన్నారో సీనియర్స్ అండర్ ట్వంటీ త్రీ వాళ్ళు అండర్ ట్వంటీ త్రీ వాళ్ళు స్టేట్ స్టేట్ ఆర్సన స్టేట్స్ ఆన్నారు
ఓ మేలే బానే మనిషి పేరున్న
అకాడమినే మ్మ్ అందుకే బాగం అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంటే ఏంటి
నువ్వెందుకు డ్రాప్ అయినావ్
నేను నా ఏజ్ ఇబుడు నైన్టీన్ ట్వంటీ నాన్ ఎడ్యుకేషన్ మీద అంటే చదువుకున్ ఇబుడు
ఊహు
అందుకని ఎందుకని ఊరికే ఆ పోతున్న దాని కూడా పోతున్నా గంటే నాక్ కాలేజ్ ఉందిప్పుడు క్లాసెస్ ఉంటాయని నేను తక్కువ పోతున్న దానికి
ఓకే
హ్మ్
ఫ్యూచర్ బాగుంటుంది గదా పిల్లవాడు ఇప్పుడే గ్రోత్
ఆ ఇ అదే అప్ అప్ప నుంచే గ్రో టే ఇంప్రూవ్ చేస్తే మంచిగా నా ఏజ్ ఒచ్చేతల్లకూ లోపల మంచిగ అయితాడు మంచిగా మంచి ప్లేయర్ అయితాడు ఆ మంచి ప్లేయర్ అయితాడు
అదే
స్టార్ట్ అప్పుడు చే అప్పుడు అప్పడ్ నుంచి చెయ్యాలి
అదే అదే అన్నారు అంత
అదే అప్పు నుంచే స్టార్ట్ జేస్తే క్రికెట్ మనకి నాలెడ్జ్ అని ఎక్కువుండ పెరుగుతది అలానే మంచి గుడా ఆగడు ఆ
అవునా
బేసిక్ అక్కడ్నుంచే ఎదుగుతారు గూడా
ఉహు
అందుకనే అక్కడ్నుంచి స్టార్ట్ జెయాలె చేస్తే
అదే మా చెప్పినాడు పిల్లవాడు మంచి స్కిల్ ఉంది టీచర్ గుడా
ఊ ఆ స్కూల్స్ వా స్కూల్స్ స్కూల్లోవా
ఉమ్ స్కూల్లో వాళ్ళు బాగా ఆరుకున్నాడు పిల్లవాడూ మేమూ పెట్టిన టోర్నమెంట్స్ లో బాగా ఆడుతున్నాడు మీరు జాయిన్ జే పిండి వీన్నీ అన్నాలు
అవునవునా
నీ ఒకసారి కనుక్కుందామని నీకు ఒకసార్ కాల్ చేసినా ఎలా ఉంటుందో అని
ఆ బాగుంటుంది
ఇంకా ఏమైనా ఫేమస్సు తెలిసినవి ఉన్నాయా నీకు అకాడమిస్ అదే అకాడమిస్ నువ్వు ఉన్నది గదా అండి ఇంక
ఇండి
నే నువ్వు చేరినది కాలని ఇంకా ఏమన్నా అలాంటివి ఉన్నాయా అంటి
అకాడమీసా
ఉ
ఉన్నాయ్ చాలానే ఉన్నాయ్ కానీ నేను బెస్ట్ అని జెప్తాం మాదే అంటే మా సారు వాళ్ళది అంటే నన్ కో చింగ్ ఆయన ఇస్సరు గదా ఆయన మంచి ఊ
ఊ ఒస్తలేదంటుంది ఉహు
దాని ఒక త్రీ థౌజన్ అయితది త్రీ ఫోర్ థౌసన్ అవుతది
ఉహు అంత తక్కువే
ఊ తక్కువే ఒక ఫై సిక్స్ థౌజండ్ లల్ల అయిపోతుందుడు
ఉహు
మా పిల్ల్లోడే గదా
ఆ
ఫై సిక్స్ థౌజన్ లోనే అయిపోతుంది
ఊ అలా అయితే బెటర్ లే
హూ అందుకనేే
మరీ వాళ్ళు వస్తే కొద్దిగ చూసుకో నువ్వు
నేన్ జూసుకుంటా రమ్ము వంపి
ఫ్యూచర్ లో మంచీ స్టార్ట్ వస్తే మాత్రం మంచి ప్లేయర్ అవుతాడు అంటున్నారు వాళ్ళని బాగా ఆడిపయాలి మరి
అవునా నేను చూస్తా లే చూసిన తర్వాత నేను అప్పుడు చెప్తాను
ఎజ్యుకేషన్ ఏ మెయిన్ ప్రాబ్లం
ఆ అదే
వాడికి ఇప్పుడు ఎడ్యుకేషన్ వాటికి పంపిస్తే ఎక్కడ జాయిన్ చేయాలో తెలియట్లేదు అదిక్కటే ఎట్నని ఆ లోచేస్తున్నారు
అక్కడ స్కూల్ అక్క అక్క ఎడ్యుకషన్ ఇంపార్ంట్ కా అక్కడెడు ఉండాల క్రికెట్ ఉండాలా ఎడ్యుకేన్ ఉండా రెండుంటేనే ఏమన్నా ఆ పిల్లడు బాగా పడదు ఒకటే అంటే కష్టం కదా
అందుకనే వాని ఎడ్యుకేషన్ గురించి ఎడన్నా ఆడ తెలిసిన మంచి స్కూల్ ఉంటే ఆ స్కూల్ అట్లా జాయిన్ చేపిద్దాం ని చూసు హలో లేరు నా తష్ వాళ్ళు తక్కువ అంతుగా లేరడ
అవునా
అందుకని చూస్తాను ఏదో మంచి స్కూల్ ఉన్నా కూడా కనుక్కో ఒకసారి
ఊ నేను కనుక్కుంటాల స్కూల్స్ మంచిగానే ఉన్నాయి కనుక్కుంటాలే
ఊ
నీరుకు అంటే ఒక రోజు చూసి రండి
ఊ ఒక రోజు వీళు చూసుకని అంతా వసాం
ఉ
వాన్ జాయిన్ చేయించి నీకు పరిచయం చేస్తా మన్న కొద్దిగా చూసేట్టు చూసుకుందువు
నేను చూసుకుంటాలే
అదే
ఊ
ఊ అలా అయితే మంచి అకాడమీ కాబట్టి వాళ్ళకి రికమెండ్ చేస్తాను వాళ్ళతో పాటు నేను వచ్చేసాను చూద్దాండి మరి
ఆ రికమెండేషన్ అంటే వాళ్ళు
ఉ బాబును కూడా తోల్ కస్తాను అందుకని
నువ్వు కూడా వస్తావ
ఊ మేము ఒక రోజు వచ్చి తర్వాత ఇంకోసారి బాబును కూడా తీసుకొస్
అంతె అంతర బాబును నువ్ తోలుకొస్తే వానికి ఐడియా వస్తుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని ఊ
నేను వచ్చినప్పుడుకు నీకు మరి కాల్ చేస్తాను తుడే ఊ మరి ఉందునా చులే